ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదు, నువ్వు?
ఏం లేదండి. సం సమర్ స్పెషల్ కదండి ఏం చేస్తున్నారు అని.
సమ్మర్ స్పెషల్ కదా, సో ఫ్రూట్స్ తింటున్నా.
ఫ్రూట్స మీరు మంచి పని చేస్తున్నారండి, ఫ్రూట్స్ తింటున్నారు మంచి
ఆ వాటర్ ఉన్న ఫ్రూట్స్ తింటున్నానండి.
అవునా అండి.
ఉమ్
బయటై తిరుగుతున్నారా అండి మంచిగా?
లేదండి చాలా ఎండలు ఉన్నాయిగా.
అవునండి.
ట్రిప్స్ కెళ్దాం అనుకున్నా, చాలా ఎండ ఉంది కదా, సో డ్రాప్ అవుదాం అనుకుంటున్నా.
ఎండా కొట్టడం వల్ల, ఇంకా ట్రిప్స్ కూడా పోవట్లేరా అండి.
అవును.
ఏం కాద్లేండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, సమ్మర్ లోగా
అవును, మళ్ళీ హాలిడేస్ కూడా దొరకవు సమ్మర్ లోనే దొరుకుతాయి ఇగ
అవునన్ నేమ్ సమ్మర్ లోనే దొరుక్ పోతాయి మళ్ళీ ఎప్పుడు దొరకవు ఇంక హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ అంతే కష్టం అండి మళ్ళ
అవును మీరు ప్లాన్ చేస్ కోలేదా
మేమండి ఇంకా ప్లాన్ చేసుకోలేదండి చేసాం ఇంకా వన్ వీక్ తర్వాత
ఎక్కడికి ఎళ్దాం అనుకుంటున్నారు
మేమ ఇంకా తిరగాలండి ఏంటి శ్రీశైలం తిరుపతి కొండగట్టు వేములవాడ్ డ ఇవన్నీ తిరగాలండి మంచిగా
ట్రిప్స్ అది యాత్రలండి ట్రిప్స్ కాదు
మేము ట్రిప్స్ కెల్లమండి ఎప్పుడు యాత్రలకే ఎళ్తాం అండి టెంపుల్స్ కి ఎళ్తాం
ఓకే సమ్మర్ లో ఇంకా ఎక్కువ హీట్ ఉంటదండి అక్కడ తిరుపతి శ్రీశైలం
అవునా అండి ఇంకా ఏమంటరు ఎక్కువ డేస్ ఉండం కదండి అలా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి వన్ డే పడుతది
ఉమ్ అవును చాలా ఎండ దెబ్బ కొడు తదండి సమ్మర్ లో వెళ్తే
అవునండి
ఎలా మరి వాటర్ తాగాలి వాటర్ క్యారీ చేసుకోవాలి
వాటర్ తీసుకెళ్తామండి వాటర్ ఇంకా కావల్సినవన్నీ తీసుకెళ్తాము ఇంకా
ఉమ్
మంచిగా తిని తిరిగి వస్తామండి
ఆ తరండి మేము కోల్డ్ ప్లేసెస్ కెల్దం అనుకుంటున్నామండి
అవునా అండి ఎక్కడికండి కోల్డ్ ప్లేసెస్ అంటే
యాక్చువల్ గా బీచ్ కి వెళ్దాం అనుకున్నాం అండి గోవా బీచ్ కి చల్లగా ఉంటది కదా
డి మంచిగా ఉంటది
ఆ ఇంకా మనాలి అక్కడ ఐస్ ఉన్న ప్లేసెస్ కి ఎల్దం అన్కుంట్ అ
ఎంజాయ్ చెయ్యండి మంచిగా సమ్మర్ లో ఎంజాయ్ చేయాలండి
ఆహ
మ్మ్
ఫ్రూట్స్ తినాలి వాటర్ తగాలి డిహైడ్రేషన్ అయితది
అందుకే ఎప్పుడెక్ అప్ పుడో వాటర్ తాగుతా ఉండాలండి
అవును ఎక్కువ తిరగద్ ఎండలో
తాగాలండి కూల్డ్రింక్సు ఇంకా బాదం మిల్క్ అలాంటివి
ఆ
ఉమ్
ఇంకా అండి
ఏం చేస్తున్నారండి హ
లేదండి ఏం చెయట్లేదు లంచ్ ప్రిపేర్ చేస్తాం
ఏం కర్రీ చేస్తున్నారండి
ఆ కర్రీ పప్పు దాల్
జేసారండి
కొంచం పప్పు వేసి ఆయిల్ వేసి ఆనియన్స్ టొమాటోస్ అవన్నీ ఎసి సాల్ట్ ఎసి కుక్కర్ లో పెట్టేయాలి అది టూ త్రీ ఒక త్రీ ఫోర్ విజిల్స్ అవ్వాలి అయ్యాక దాన్ని బాగా స్మూత్గా చెయ్యాలి తర్వాత ఇందులో పోపేయాలి అయిపోతది పప్పు
అవునండి బాగుంది కదండి
ఆ లే మాక్ మా సిస్టర్ జేషింది
అవునా అండి మీకేమో చ్చండి
నాక్ రైస్ ఒచ్చండి అండడానికి
రైస్ ఒక్కటే వచ్చాండి అద్ రైస్ చేయడం ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్యనా అండి
ఆ నాక్ బ్రహ్మ విద్యేఅండి నాకు
అవ్ నా అండి
ఎగ్ఓచండి బోయిల్ బాయిల్ చేయడం
ఎగ్ బోయిల్ చేయడం కాదండి ఎగ్ కర్రీ అండి
ఎగ్ నాకు అంటే ట్రై చేయాలి చేస్తే వస్తది
ఇంకెప్పుడు ట్రై చేస్సనో తెలీద్ ఎగ్ కర్రీ ఈజీ అండి అన్నిట్ కంటే ఈజీ అంటే ఎగ్ కర్రీ ఏయండి
చెప్పండి ఎలా ప్రాసెస్
ఫస్ట్ ఏమంట్రూ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టాలండి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత కి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి చిన్నగా తరిగి అల్లి మల్లి గడ్డ వేయాలి
ఆ
మంచి గకలపాలండి మంచి కలిపిన తర్వాతకి ఏమంటరు వన్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూను ఉప్పు ఏసి అందులో ఇంకా ఏమంటరు పసుప్ పేసి
ఆ
ఎగ్స్ ని పగల కొట్టాలండి అందులో
ఓకే అంతే న
కొట్టిం తర్వాతకి అట్లా కొంచెం సేపు ఏంటి దానిపైన ఒక మూత పెట్టి ఉంచాలండి ఉంచిన తర్వాతకి ఒకసారి తీసి కలిపి అందులో ఇంకా ధనియాల పొడి మసాలా వేయాలండి ఇంత ఈజీ యండి ఎగ్గంటే
ఆ ఇంకేమొచ్చండి మీకు
చాలా వంటలు వచ్చండి ఎ వచ్చో ఏంటి చికెన్ వచ్చూ
చికెన్ కూడా వచ్చా అండి అది ఎలా చేయాలి
ఇంకా పప్పు చేయడం వచ్చు చికెన్ ఏం లేదండి ఈజీ చికెన్ కర్రీ చేయడం
చెప్పండి
చికెన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్లో చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఏమంటారు అందులో కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి గడ్డ పసుపు ఇంకా పెరుగు కూడా వేసి బాగా కలపాలండి
ఆ
చెప్పి ఇంకా కొంచెం సేపు పక్కన పెట్టాలండి ఒక ఆ నార్ ఎట్లా పక్కన పెట్టి లఫ వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాతకి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఏంటి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆయిల్ యేసి ఇంకా దాల్చిన చెక్ ఇంకా ఇంకా అవన్నీ ఉంటాయి కదండి మసాలాలు అవి వేయాలండి. అవి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచి గోల్డన్ బ్రౌన్ వచ్చేంత వరకి వేపాలండి. తర్వాతకి హి హి హి అల్మేళ్లగడ్డ వేయ్యాలండి.
ఆ
తర్వాతకి ఇంకా కొంచెం పసుపు వేయాలి అందులో.
ఆ ఇంకా తర్వాత
పేషెంట్ దద్దకి మీరు ఇంకా ఇప్పుడు చేసుకున్న మ్యారినేట్ ఆ మ్యారీనెట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేయ్యండి.
ఆ ఏసి కల్పలా
ఇ మీకు ఇంకా కొంచెం స్పైసీ ఉండాలంటే కారం, ఉప్పు అవన్నీ ఇయండి.
ఆ
ఇంకా కొంచెం సేపు ఉడుకనివ్వండి. మంచి ఫ్రై లాగా అయి
వాటర్ వాటర్ వెయ్యద్దా
నండి చి
ఓకే ఓకే ఓకే అండి
ఆ ఏమంట ఇంకా మంచి మంచిగా బాయిల్ అయిన తర్వాతకి అందులో కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా వేయండి. ఇ టేస్టీ ఎత్తదండి
రీసెంట్గా ఎప్పుడు చేసారండి మీరు చికన్ కర్రి
మొన్న చేశానండి బాగుండే అంట.
ఎవరు ఎవరు తిన్నారు?
మా ఇంట్లో వాళ్ళు తిన్నారండి. మా డాడీ మా మమ్మీళ్ళంరురూ తిన్నారండి.
ఓకే మైస్
మీరు కూడా ట్రై చేయండి బాగుంటు టది
హిం ఇంకా అండి నాన్ వెజ్ లో ఇంకేమేమి కర్రీస్ ఒచ్చు.
ఇంతే అండి చికెనొచ్చు, ఎగ్గొచ్చండి అంతే
హు, అంతేనా వెజ్ లో
వెజ్ లో వచ్చండి మీరు చెప్పినట్టు పప్పొచ్చు, బెండకాయొచ్చు. పన్నీరొచ్చు ఇంకా చాల వచ్చండి.
ఓకే
ఫెన్స్ చేస్సా అండి ఇంకా చాల్ చేస్సానండి, నేను ఇంట్లో ఖాళీగా ఉండనండి.
ఉహు, మంచిదండి.
ఉ
ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మీ మీరు చేసుకోవచ్చు మంచిగా
అవుడన్ డి మంచిగా మమ్మీ, డాడీ ఎవ్వరు లేనప్పుడు నేనే కుక్ చేస్సానండి. మమ్మి వాళ్ళు ఉం టే వాళ్ళే చేస్తారండి.
ఆ మమ్మీ వాళ్ళుంటే ఎలా ఐనా వాళ్ళ్ జేస్ సరండి, లేగ లేనప్పుడే మనం దేయాలి. హు
మీరేం చేస్సా మేరి ఇంకా ఏం కర్రీస్ నేర్చుకోలేద అండి ఇంకా
ఆ మాన్నె ఎక్స్పర్ట్ గా నాకు బేసిక్స్ వచ్చు అంతే అండి.
అవునండి పచ్చి పులుసు చేయడం వచ్చా అండి.
రైన నాకొక కొంచెం ఇన్స్ట్రక్ట్ చేస్తే చేసేస్స హు ఇంకా అండి.
ఇంగ చేస్సున్నరండి ఇంకసు ట్రిప్స్ ప్లాన్ చేయండి, ఇంకా ఎళ్ళండి ట్రిప్స్ కి మంచి మీ మా అండి మేము రాలేంమండి, మీం కూడా వేరే దగ్గరికి వెళ్
ఓకే, ఇంకా అండి.
ఆ చెప్పాలంని మీరు ఇంకా మీరు రోజేం చేస్సారండి.
ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో ఒకటి చేద్దాం అనుకుంటున్నా నైట్ ఎక్ చేద్దాం అనుకుంటున్న
లేచి
ఉ ఈజియే కదా
ఈజీ అండి మంచిగా మీ మమ్మీ వాళ్ళకి పెట్టండి
చేసి నేను మీకీ పిక్ పెడతా
అవును అవును నండి పెట్టండి మేము కూడా చూసి ఆనందిస్తాం.
ఒకవేళ డౌట్ వస్తా కాల్ చేస్తా
అవైలబుల్ గానే ఉంటానండి
ఓ ఓకే ఇంకా అండి తిన్నారా
లేదండి ఇంకా తినాలి ఇప్పుడు
మీరు ప్రిపేర్ చేయాలా
లేదండి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉందండి నేను ఇప్పుడే బయట నుండి వచ్చానండి.
ఓకే ఏం కర్రీ అండి
మాది ఏవంట ఎగ్ కర్రీ అండి
ఎగ్ ఆ మీరే చేసారా
లేదండి మా మమ్మీ వాళ్ళు చేసారు
ఒకే ఓకే ఇంకా
ఏం లేదండి ఇంకా జాగ్రత్త అండి మరి వెళ్ళండి
హు
సరే అండి బాయ్
బాయ్ అండి